హలో
హలో
హాయ్ అండి.
హలో హాయ్ అండి.
ఉమ్ బాగున్నారాండి.
బావునండి మీరు బాగున్నారా.
బాగున్నానండీ.
ఏంటండి ఇవాళ గుడికి రాలేదు.
ఆ కొంచెం లేట్ అయిపోయిందండి ఇవాళ వేకప్ప్.
అవునాండి. అసలు గుళ్ళో అన్. డి ఇవాళ ప్రవచనాలు బాగా. చెప్పారండి.
అయ్యో అవునా అండి, మిస్ అయిపోయాను నేను పొద్దునే.
పూజారి గారు ప్రవచనాలు బాగ్. బాగా చెప్పారు, ఒక గంట సేపు చెప్పారు.
ఆహా. అ
ఇంకా బాగ్ మన భారతదేశంలో అన్ని సాంప్రదాయకంగా చేస్తారు కదండి, ఫెస్టివల్స్ అన్నీ.
ఆ ఆ అవునండి.
అంటే ఇప్పుడు చూస్తే. ప్రతి ఒక్క. కొంతమంది లేడీస్ ని చూస్తే. చీర కట్టు. చీర కట్టు, బొట్టు, గాజ్. గాజులు, పూలు అట్లా పెట్టుకొని మంచిగా వస్తారండి టెంపుల్ కి. కొంతమంది చూస్తున్నాము, ఇప్పుడు ఫారినర్స్ కూడా సి చీర ఏసుకొని, అట్లా ర్ సాంప్రదాయకంగా ఉంటున్నారండి.
అవునండి, అవునండి, నిజం అండి మీరు చెప్పింది.
సాంప్రదాయంగా అంటే మనం. ఫల్ మనం ఎక్కడన్నాగాని మన సాంప్రదాయం మాత్రం మంచ్. పోవద్దండి.
అవునండి ఈ సాంప్రదాయాలు, ఆ మ మేము కూడా పాటిస్తా ఉంటాం అండి. ఊ ఈ చీరకట్టు గాని, ఆ పంచకట్టు గాని. అట్లా.
అంటే చీర ఏసుకుంటే, అదొక నిండుదనం కదండి. లక్ష్మీదేవి రూపం అంటారు గాదా.
అవునండి ఉమ్మ్ ఉమ్మ్.
ఇప్పుడు మనం ఉగాది ఇప్పుడు సాంప్రదాయం అంటే, ఫస్ట్ ఫెస్టివల్ ఉగాదే గుర్తొస్తది.
అవునండి అవునవును.
ఆ రోజ్.
అ స సయి లో. అదే అండి, ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్.
ఒక్క ఆ ఫెస్టి ఆ ఫెస్టివల్ అనే కాదండి ఏదైనా కాని మనం ఒక ప అంటే ఒక పద్ధతిలో చేసుకుంటూ వెళ్తామండి. భారతదేశంలో సాంప్రదాయాలు ఎక్కువ ఉంటాయి కదం అ
ఔనండి మ్మ్ మ్మ్ అయితే ఈ సాంప్రదాయ అనంగానే ఇది సంక్రాంత్రి ఫెస్టివలప్పుడు ఆ అట్ల పంచగట్టుకొని హ్మ్ ఈ ఫెస్టివల్ జరుపు ఆ మ ఇప్పుడు త త ఆ మ పెద్దవాళ్ళయితే ఆ ఇట్లా పంచాలుంగి కట్టుకోని దోతి కట్టుకుం టారు ఆ చ్ తలకిట్లా బాగా కట్టుకుంటారు. సాంప్రదాయ బట్టలు ఆ ఇప్పుడు శివాలయంలో కూడా అండి ఆ మన సాంప్రదాయాలు పాటించుకుంటూ ఓన్లీ ఆ ఇట్లా ఆ అంటె పంచలు కట్టుకుంటేనే గర్భగుళ్ళోకి ఎంట్రీ అన్నట్టుగా
అది చాలా బావుందండి ఆ సిస్టమ్ ఏదో కొన్ని కొన్ని టెంపుల్స్ లలో ఫోన్స్ కూడా ఎలవ్ ఉం ఉండదు ఇప్పుడు తిరుపతిలో చూసారా ఫోన్స్ ఎలవ్ ఉండదు.
ఔనండి నిజం ఆ అది ఆ సంప్రదాయం అది పాటిచ్చాల.
కానీ ఒ ఒకప్పుడండి ఎవరు మనం ఎక్కడికైనా బయటికి వెళ్లేటప్పుడు పెద్దవారికా ఆశీర్వాద్ కాలు మొక్కి ఆ శీర్వాదం తీసుకునే వాళ్ళం ఇప్పుడు సొసైటీ అంతా మారిపోయి అంటే ఇప్పుడట్ల లేదం ఈ
ఆ ఇప్పుడు అసలు అసల పిల్లలు ఆ సాంప్రదాయాన్నే మర్చిపోయారండి.
పిల్లలకి గూడా మనం చెప్ ప్పాలండి పెద్దల్ని చాలా గౌరవించాలి. బయటికెళ్ళేటప్పుడు అంటే గౌరవించాలి. చిన్న పెద్ద మనం చూసి మా అం అంటే మాట్లాడాలి అట్ల గూడ చెప్పాలండి పిల్లలకి
మ్మ్ హ్మ్ ఔనండి
పూజలు ఇప్పుడు మనం రోజూ పూజలు చేస్తా ఉంటాం కదండి పూజలు, నైవేద్యాలు దేవుడికి పెడతా ఉంటాం కదండి అవి కూడా పిల్లలకి పూజెలా చేయాలి. ఏ టైంలో జేయాలి అవి కూడా నేర్పిచ్చాలండి పిల్లలకి
ఆ అదీ నిజమేనండి. ఇప్పుడు ఆ సాంప్రదాయపరమైన, మన అగరబత్తులు కూడా ఎలిగిస్తా ఉంటాం మనం పూజ టైమ్ల
ఔనౌనండి కంపల్సరీ అగర్వత్తిలేంది పూజ కంప్లీట్ అవ్వదు కదండి.
హహ సాంప్రదాయానికే సాంప్రదాయం అగరబత్తులు అట్ల అండి ఉహ్
మనం ఎట్ ఎక్కడికి వెళ్ నిన్ ఎ ఓరు వెళ్ళిన మన సాంప్రదాయం మాత్రం మనం మర్చిపోవద్దండి.
అవునండి
చడం గాని ఇంకొకటండి మనం ఒకప్పుడు ఏం చేసేవాళ్ళండి. ఈ మన పూర్వీకులు ఉంటారు కదా, పూర్వీకులు ఉంటారు కదా ఆ చనిపోయే వాళ్ళు ఉంటారు కదా. అత్తాయ్య గాని మావయ్య గాని వాళ్ళకి ఫస్ట్ ఫ పెట్ ఫస్ట్ ఉన్న ఫుడ్ ఉంటంది కదా కర్రీ గాని రైస్ కానీ నిండు గుండా అన్నం అంటారు. అది కూడా ఫస్ట్ పెడతారండి అప్పట్లో పెట్టేవాళ్ళండి
అవునండి అట్లా ఫస్ట్ పెద్దలకు పెడితే మన కూడా మనశాంతిగా ఉంటది. అట్లా ఆ ఆ మా పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు కొంతమంది డ్రింక్ తీసుకుంటారు కదండి ఆ డ్రింక్ లో ఫుల్ ఉన్ దాంట్లో కొంచెం పోయడం సాంప్రదాయ పరమైనది.
అవును అవునండి మనము ఏ ఏంటంట అండి మనం మాట్లాడే విధానం కూడా మనం మంచిద్ తెలుసుకోవాలి భక్తి తోటి దేవుడు భక్తితో ఉండాలి.
ఆ అంతా పాటిస్తా ఉండాలండి, ఆ సంంప్రదాయమైన ఆ కట్టుబొట్లు గానీ అసలు ఈ రోజుల్లో ఆ ట్రెడిషనల్ అంతా మర్చిపోయారండి.
అవునండి మాట్లాడి ఎప్పుడు చూసిన అ
ఆహా అట్లా ఆ ఆ ఇట్లా ఎవరన్నా ఉంటే వాళ్ళకి కొంచెం అంటే మీరే మోటివేట్ చేసుకుంటూ సాంప్రదాయం పాటించాలి అన్నట్టు చెప్పాలండి, మీరు కూడా
జూసి మా సాంప్రదాయాలు మర్చిపోవద్దండి
ఆ ఇక్కనే జూసి ఖాళీ చేత్తం
అప్పుడండి ఒకప్పుడు వెహికల్స్ ఏం లేకపోతే ఎడ్ల బండి మీద వెళ్ళే వాళ్ళంట అండి.
ఆ ఆ
ఇప్పుడు ఏంటి అన్నీ ఇప్పుడు కొత్త కొత్త వెహికల్స్ వచ్చేసాయి కదా, ఎలక్ట్రిక్ వెహికల్స్ గానీ మామూలు
ఉ మ్మ్ అదే అంటే రోజులు మారాయి కదండి చాలా అప్డేట్ వచ్చేసాయి
అవునండి కానీ అప్పుడు గుర్రపుస్ అవును అవునండి గుర్రపుస్వారి గాని ఎడ్ల బండి మీద గాని వెళ్ళే వాళ్ళంటండి మనా
అవునండి హ్మ్ హ్మ్
ఇంకా సం సంక్రాంతి ఈ సంక్రాంతికి తొలి బియ్యం వస్తాయి కదండి ఆ తొలి బియ్యం తోటి ప్రసాదం జేసి దేవుడిక్ దేవుడికి పెట్టేవాళ్ళం టండి
ఆ ఆ ఇది మేము కూడా పాటిస్తా ఉంటాం అండి, మాకు పంట రాగనే ఫస్ట్ ఎవరు అంటే ప్చ్ కొంతమందిర అట్లా ఎంటర్ అయి తీసుకోవడం అట్లా ఇట్లా చేస్తా ఉంటారు. అట్లా ఎవరు చేయకూడదు ఫస్ట్ ఏదొచ్చినా దేవుడికి పెట్టడం దాని తర్వాత అందరి పంచడం అన్నది. అది సాంప్రదాయబద్ధంగా వస్తుందండి దాన్నే మేము ఫాలో అయితా ఉంటాం
ఇప్పుడు ఓన్లీ అదే కదండి ఇప్పుడు మన ఇంట్లో పిల్లలకి ప్చ్ ఇప్పుడు స్నాక్స్ ఏమైనా చేస్తాం కదా కార పూసే గాని అరిసెలే గాని లడ్డూలే కానీ చేసినాం అనుకోండి అవి కూడా ఫస్ట్ దేవుడికి పెట్టాకే కె పిల్లలకి ఇస్తే బాగుంటందని మా అత్తయ్యగారు చెప్పారండి
మ్మ్ హు
ఇ అప్పుట్లో అండి మనం ఇప్పుడంటే అట్లా గచ్చు అట్లా వచ్చింది గాని ప్చ్ నేలల్లో అంత గచ్చు వచ్చింది ఒకప్పుడు మట్ ట్టి నేల్లు ఉండేయి కదండి మొత్తం ఆ పెండ పెండ నీళ్ చల్లి అలికి ముగ్గేసేవాళ్ళని ఎర్రమట్టితో ఉండేదన్ డి ఆ ఎర్రమట్టి పెట్టేసి దాని మీద ముగ్గులు వేస్ వేసేవాళ్ళండి
ఆహా ఓహో అద అద్భుతం అండి
మా అత్తయ్య మాతయ్య అనే చెప్తూ ఉంటారండి ఇట్లా చే
ఆహా అదే అండి ఆ మీరు చెప్ అతే గుర్తుకొచ్చింది నేను మా అమ్మమ్మల ఊర్లో కూడా చూశానండి ఇట్లా ఎర్రమట్టితో ఆ మీరు అన్నట్టు ముగ్గులు వేస్తా ఉంటారు వైట్తో అట్లా ఆ అంటే కింద పేడ అలకడం అదే ఐ మీన్ అదే అల్గల కాడద అంట ారు కదండి అది నేనంతా నా చిన్నప్పటి ఆ మట్టితో అలుకుతారు అది నేను నా చిన్నప్పటి నుంచి చ నా చిన్నప్పట్ టై లో చూసానండి నేను కూడా
వాకిట్లో మొత్తము పెండ నీళ్ళు చల్లే వాళ్ళండి ఒకప్పుడు ఇప్పుడు అంతా ఏంటండి వా మాములు వాట అ బటే చల్లడానికి టై లో ఇప్పు కానీ అట్లా చేసుకుంటే చాలా మనకి వెదర్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటదండి
ఆ
దానికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందంటండి మనకి ఇన్ఫెక్షన్స్ కూడా రావని అంటది మా
అది నిజమే అండి అది నిజమే ఆ అందు నిజం అండి ఆ మరి ఆ పూర్వీకులు అంత హెల్దీగా ఉన్నారంటే వాళ్ళు పాండించిన ఈ సాంప్రదాయాల కదా
అవునండి అవును
ఆ ఆ
ఇంకోటండి మా అత్తయ్య గారు చెప్పి చెప్పారు కుండలో అన్నం కూడా చేసేవాళ్ళంటండి
ఆ అయ్యో అది ఈ రోజుల్లో ట్రెండింగ్ అండి ఆ మనం ఆ రోజుల్లో అది ఒక ట్రెడిషనల్ అయితే ఈ రోజుల్లో అద ట్రెండింగ్ ఆ దాన్నే ఫాలో అయితున్నారు ఇంకోటి మట్టి పెరుగు ఆ కుండ పెరుగు అని కూడా అమ్ముతున్నారంండి చూసారా
అవునండి విన్నాను కుండ బిర్యానీ అని కూడా వి అమ్ముతున్నారు కదా కుండ బిర్యానీ కుండ పెరుగు విన్నానండి అవునవును విన్నానండి విన్నాను అదే కాదండి ఒకప్పుడు అంటే అసలు గ్యాస్ ఇవ్వంటండి మట్టి క బట్టెళ్ళి పోయి ఉంటది కదండి కట్టెలు పోయి చుట్టూ ఇటు అంటే రెండు మూడు ఇటుకేలు లాగా తీసుకొని దాని చుట్టూ మట్టిలాగా పెట్టే వాళ్ళంటండి
ఉ ఆ
మట్టిలా పెట్టి అంటే దాన్ని దాని మీద అన్నం కూడా చేసేవాళంటండి క అటల్ బయ్ మీద
ఆ నేను చూసానండి నా చిన్నప్పటి రోజుల్లో ఆ నేను చూసాను అది
ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ండి ఈ గ్యాస్ మీద ఉండేదానికన్నా కట్టలు రమి చేసుకో చాలా టేస్ ఉంటుదా
అసలు ఆ కట్టెల పద మీద పొయ్యి మీద ఇ అసలు చేస్తారంండి మా అమ్మమ్మ గారు అసలు అది నేను మళ్ళా ఆ టేస్ట్ నాకు ఇప్పుడు దాకా రాలేదండి నేను ఎన్ని స్వీట్ షాపుల్లో తిన్నా కూడా అసలు ఆ ఆ మా అమ్మమ్మ చేతి వంట ఆ కట్టల పొయ్యి మీద చేసిన అరిసెలు ఆ పప్పుకూర అయితేనేమి ఆ పచ్చళ్ళు అయితేనేమి
ఏదైనా అండి అసలు ఏదైనా గాని కట్టెల పోయ చేస్తే చాలా టేస్ట్ ట్ అండి టేస్ట్ ఒకటి హెల్త్ కూడా హెల్త్ కూడా చాలా ఇప్పుడు మనం కట్ గ్యాస్ మీద అనుకోండి దాంట్లో ఏదో ఒక గ్యాస్ ఫిల్ అవుతున్నాయి కదా మనం మన మంటనే కట్టెళ్ళిపోయా అనుకోండి ఆ మంచిగా నాచురల్ గా మనకి వంట అనే జరిగిది
అవునండి అది బా అసలు ఆ టేస్ట్ కూడా అది మళ్ళా రాదండి అట్లా
మన పిల్లలకి కూడా చెప్పాలండి మన సాంప్రదాయాల గురించి మనం ఎట్లా పాటించాము మన నా అమ్మమ్మ వాళ్ళలాగా ఆ మన నాయనమ్మళలాగా ఇట్లు ఉండే వాళ్ళు ఇక్కడు ఉండేవాళ్ళని మనం చెప్తూ ఉండాలంని పిల్లలకి రోజు చెప్తూ ఉండాలి వాళ్ళ కథలు చెప్పప్పు అంటే వాళ్ళు ఎలా ఇలా ఉన్నారు అలా ఉన్నార అని చెప్పి మోటివేట్ చేసుకుంటూ చెప్పానండి మనం కూడా వంద మర్యాదగా మాట్లాడాలి అలా చెప్పాలండి పిల్లలకి
అవునండి మనం అసలు సాంప్రదాయం నేర్పిస్తూ ఉండాలండి
అవును సరే అండి ఓే
సరే అండి సరే అండి బాయ్ అండి బాయ్